చెప్పండి
ఏంటిదండి ఈ రోజు టాపిక్
చెప్పండి
దాన్ని ఉత్తిగానే నమ్ముతారా అండి
ఉని ముతి కుట్టగా నమ్మే సవాలు ఎందుకో నాకు ప్రేమ చూపిస్తే వాళ్ళని ఉట్టి గానే నమ్ముతా అసలు ఉండారండి
సేమ్ అండి నేను కూడా అంతే ఈజి గా నమ్మేస్తా ఎవ్వరిన్నైనా సరే
హ్మ్ అసలుకు నమ్మోద్దండి
అ అండి
అట్ల నమ్మి నమ్మి మోసపోతామండి మేము
అవునండి కానీ అదేందేమో అండి అట్లా అలవాటు ఎవరినైనా అట్లా ఈజీగా నమ్మడం
హ్మ్ అంతే నా క్కూడా అట్లాగే అనిపిస్త
అలాగే కొత్తోళ్ళను కూడా ఈజీ గా నమ్ముతాను నేను
హ్మ్ ఎవరైనా నాకు చిన్న చాక్లెట్ కూడా ఇస్తే మర్చిపోనే మర్చిపోను వాళ్ళని అట్లా అంటే ఒకటిని ఎట్లా మర్చిపోతమండి ఇంకా అండి వదల్లేరు నన్ను
కానీ నమ్ నమ్మాలంటే కష్టమండి ఈ జనరేషన్లో ఎవ్వరని నమ్మొద్దండి
చాలా కష్టమండి ఏదైతే ఉన్నారు ఈ మధ్యలో అబ్బాయిలు జెన్యూన్ లేరండి
అబ్బాయిలనే కాదండి ఫ్రెండ్స్ ని కూడా ఎవ్వరిని నమ్మేలాగా లేదు
అవునండి ఫ్రెండ్స్ కూడా మోసం చేస్తరు ఈ రోజు ఉంటరు రేపు ఉంటలేరు
తను ఉన్నప్పుడు ఫోన్ లేదు
హ్మ్ అవునండి తర్వాత ఇంటర్ ఫ్రెండ్స్ ఏ అండి మళ్ళీ డిగ్రీకి వచ్చినంక మర్చిపోతారు ఇట్లనే అందరు ఏమైనా అవసరం ఉంటే అదే ఫోన్ పే కొట్టురా ఇది కొ ఫ్రెండ్ షిప్ అనే గ్రేట్ అనుకోవాలండి
ఆ అలా బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయిలే ఫ్రెండ్ షిప్
వాళ్ళు ఒక్కసారి ఫిక్స్ అయితే ఎక్కడికైనా పోతారండి
అవునండి కేరింగ్ కేరింగ్ తీసుకుంటారు పెట్టడం ఉంటాది ఇంకా బాగా చూసుకుంటారండి
అవును ఒకరు మళ్ళా అమ్మాయిలలో ఎవరైనా చనిపోతే అస్సలే పోరు అబ్బాయి అట్లా కాదండి అబ్బాయి అయితే ఆడనే ఉంటాడు కదా అయిపోయేదాకా ఇంకా అండి
ఇయర్ లో అయితే చాలా ఇసండి నా మా ఫ్రెండ్స్ న అయితే
అవునా ఏమైదండి
ఏముందండి అట్లనే నేను వెయ్యని వాటికే నన్ను అంటారండి అంటే అవసరానికే మెసేజ్ చేస్తావా అని
సిట్యుయేషన్ దగ్గట్టు మనం ఉంటాం కదా అండి మనం బీసీ లో మనం ఉంటాం వాళ్ళకేం తెలుసు ఏదో వాళ్లు అనుకుంటారు అసలు అర్ధం చేసుకున్న మనుషులు ఉంటారా లేదండి
అందుకే నాకు ఒక మంచి డ్రీమ్ ఉందండి నాలాంటి నా నేను ఎట్లా ఉంటానో సేమ్ యాజ్ ఈట్ ఈజ్ నాలాగా థింక్ చేసే ఫ్రెండ్ నాకు కావాలని
అవునండి అట్లా దొరకడం కష్టం అం మనం ఏదో అంటే బిజీ వర్క్ లో ఉండి వాళ్ళను మర్చిపోము కాని గుర్తు చేసుకుంటాం కానీ మెసేజ్ చేయము కాల్ చేయము అంతే దానికే వాళ్ళు మీరు బిజీ ఉన్నారు అది ఇది అని అంటారు
ఇంకా అండి ఎందుకండి వెళ్ళాము భయం ఎట్ల
చిన్నప్పటి నుండి ఇష్టం అండి అలోన్ గా ఉండడం ఒక్కదాన్నే ఉండడం
పీస్ఫుల్ గా మైండ్ కూడా రిలాక్స్ అయితాది
అవునండి కానీ ఒంటరిగా ఉన్నా కూడా అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి
అవునండి అప్పుడబ్ ఒంటరిగా ఉంటే ఎ డిప్రషన్ట్లోకి అట్ల పోయినట్టు అనిపిస్తుంది
న్నా అ ఎక్స్పీరియన్స్ నేను ఒక్కదని ఉన్నప్పుడు
అందుతో ఉండొద్దండి అదే ఏదైనా ఉంటే ఏడవలీ గట్టిగా
కానీ ఎందుకో ఇష్టం అండి ఎవ్వలే కుండా ఒక్క దానే కుక్క పిల్లని తీసుకొని నేను నా కుక్క పిల్ల
అవును ఒక ఓన్ హౌస్ కొనుకొని ఒకరి
అవునండి
నాదైతే ఒక ఓన్ హౌస్ కొనుకొని నేను మా మమ్మీ మా డాడీ మా హస్బెండ్ ఉండాలని కోరిక అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒక దగ్గర ఉండాలని అనుకుంటా
అవునండి
అ ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ న వద్దు అని వద్దు మా ఫ్యామిలీ ను వద్దు అన వద్దు అట్లాన్ టి అబ్బాయి రావాలి అనుకుంటున్నా
నైస్ఐడియా
ఉమ్
కానీ ఈ జనరేషన్ ల అ ట్ట ఎవరు ఉన్నారండి ఎవరిది వాళ్ళు అలాగనే ఉంటారు సపరేట్ గా
ఉమ్ కానీ నాకు మాత్రం మా హస్బెండ్ కి వాళ్ళ అక్కలు వాళ్ళ చెల్లెలు ఉండాలి నంతట పెద్ద ఫ్యామిలీ అయితదొ మేము చిన్న ఫ్యామిలీలో పుట్టిన కాబట్టి నాకు పెద్ద ఫ్యామిలీ అం టె ఇష్టం ఉమ్
ఫ్యామిలీలు బంధువులు బంధుత్వాలు బంధుత్వాలు అన్ని బా మంచి వినడానికి మంచి గ ఉంటాయి గాని కష్టం అండి భరించడం
అసలు వాళ్ళందరూ కలిసి ఉండడం కష్టమే అండి
లాగా అంటారు ఎంత పని ఉంటది ఎన్ని వంకలుంటాయి ఎంత మంది తిడుతారు
ఒకరు మంచిగా చేయలే అంటారు వంట ఇట్లే ఎత దా మీ వైఫ్ అని అంటారు ఉమ్ కదా అండి
మళ్ళీ అంత మందికి నచ్చినట్టు వంట చేయాలి
అవునండి ఇంకా అండి
చెప్పాలండి
మాట్లాడు కుంట అయ్ ప్ ఇ ఇ స పోయ్ మా
మాట్లాడుకుంట
అవునండి ఇద్ జల్ జల్లే అయిపోతున్ ది అండి
కొంచం ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతునామ్ కదాండి
మీరు ఎప్పుడైనా జన్యుూన్ గ చేసారా అండి
ఏంటిదండి
ఎవరినైనా జెన్యూన్ గ నమ్మడం
ఆ నేను అయితే ఒక్కే ఒక్క ఫిల్ అయితే చాలా చాలా ట్రస్డిగా నమ్ముతా అండి
ఉమ్
ఫస్ట్ ఫస్ట్ నుంచి నమ్మడం స్టార్టింగ్ లొ ఒక అమ్మాయినండి ఆ అమ్మాయ్ ని ఎప్పటికి న ముత్తా ఇప్పటికనే గాదు ఎప్పటికి నమ్ముతా కానీ మధ్యలో నాకు సి క్స్ ఇయర్స్ బ్యాక్ ఇంకొక ఫ్రెండ్ దొరికిండే ఆ ఫ్రెండ్ అయితే నాకు ఎ డెడికేషన్ ఉంట అసలు లెక్క పెట్టలేనీ డబ్బులు నేన్ అడుగంగానే ఇట్ల ఫోన్ పే ఏయడం మళ్ళీ నాకు మంచి చెడుల్ ఏప్ ప్పడం ఇట్లుండాలి అట్లున్ ఎంత కేరింగ్ అంటే చాల గ్రేట్ అండి అంత కేరింగ్ అదండీ కొంచెం బిజీగా ఉండి ఇప్పుడు నాతోని మాట్లాడుతులే అందుకే అ
మాట్లనే మళ్ళీ మారిపొయిర్రు అట్ల అనుకోవద్దు వరన్
ఆ అంట్ తివ్ వాళ్ళు బిజీగా ఉండి నాకు మెసేజ్ చేస్తరు అట్లి వాళ్ళు ఫ్రీ అయినప్పుడే కాల్ చేస్తరు మా
ఊ అలా అట్లయితే ఏం కాద్ వాళ్ళ అపార్థం చేసుకొద్దూ
ఆ
మిస్ అండస్టాండ్ అసలే ఏసుకోద్దు ఒక్కసారి ఏసుకున్నారాంటే అది ఎప్పుడూ వోతా
ఆ కానీ ఇప్పుడు మనం ఏ ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటె ఒక్క ఫ్రెండ్ కూడ డబ్బులేయాడండి
సల్లేయార్
నేనైతే ఎక్కడ నుంచో అక్కడ నుంచి వెతికి వెతికి వెతికి వెతికి వేస్తానని నాకైతే ఎవ్వరు హెల్ప్ చేయరండి
సం కరెక్ట్ మనం కావాలనుకున్నప్పుడే ఎవ్వరు ఎయ్యరు ఉత్తపుడూ అయితే ఆ కావాల్లరా చెప్పరా అని అంటం
నన్నయితే అసలు ఎవ్వరూ అడిగనే అడిగరు నీకు ఇంక నేనే అందరినీ ఎవరికైన ఉంటే హెల్ప్ చేస్తగాని నేను ఎవరైనడుగుతే ఒక్కరు హెల్ప్ చేయర్ నాకు
హు హూ నాక్కూడా అండి మనీ అడుగుతె అస్సలెవ్వరు ఇయ్యారు నేనే ఇక అందరితొ వంచి పెడుతుండే
ఉహ్ అసలూ
ఇంకండి
ఆ
ఇంకా చెప్పండి మీరు ఎక్కువ ట్రస్ట్ చేసిన ఫ్రెండ్ ఎవరున్నారండి
నేనైతే ఒకర్నే ట్రస్ట్ చేస్న కాకపోతే వాళ్ళ లేరు నా లైఫ్లా నా ఫ్రెండు అంటే నా స్కూల్ ఫ్రెండ్ ఒక ఆమెనే చానా ఉంటుండే కొంచెం విడిపొయినాం హాస్టల్లొ ఉంటది
హ్ అవునా
ఉ మేమెప్పుడు కలుసుందం అన్నా మమ్మల్ని వేరే చేస్తరు వాళ్ళు ఇగ మా క్లాస్మేట్స్ అయితే అన్నా అన్నా అని పిలుస్తా ఉంటం
ఉహ్
అందరూ షాక్ అయ్తరు క్లాస్మేట్స్ అన్నా అని పిలవడం ఏంది అనేషి ఇంక అండి హలో
ఆ చెప్పండి
ఇంకా అండి
చెప్పాలండి
చెప్పండి మీరే ఏదైనా
ఆ ఏం ఉందండి ఈ ఐదు హాస్టల్ కెళ్ళిపోయిన అండి
ఆ అర్థంగాలే
ఫ్రెండు హాస్టల్కి వెళ్ళిందా అండి
ఆ ఆ అంటే టెన్త్ వరకు ఉండే టెన్త్ తర్వాత హాస్టల్ కెళ్ళింది ఇగ ఫస్ట్ నుండి ఫస్ట్ క్లాస్ నుండి కదా అండి
ఒకే అండి ఇంగ బాయ్ అండి సమాప్తం
ఓకే అండి బాయ్ నమస్కారం